హలో
నమస్తే అండి
ఆ నమస్తే అండి
ఆ నమస్తే అండి ఎలా ఉన్నారు
హుమ్ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
నేను చాలా బాగున్నానండి
ఉ
థ్యాంక్స్ అండి వెంటనే కాల్ యాక్సెప్ట్ చేసినందుకు ఆ తిన్నానండి మీరు తిన్నారా
ఉమ్ నేను జస్ట్ తినేసి రిలాక్స్ అవుతూ ఉన్నా
ఆ ఏంటండి ఈరోజ స్పెషల్స్
ఇవాళ స్పెషల్ టమోటా కర్రీ చేసాను
ఓకే అండి అది ఆ వంకాయి కర్రీ నేను ఈ రోజు వంకాయి కర్రీ చేశానండి
ఆహా ఓకే ఓకే హుమ్ అ ఇంకేంటండీ విశేషం
ఇంకా అండీ హు జన్‌రల్ గా మీరు ఆ ఏమి ఇష్టపడతారు
ఇకా నేను ఏ ఫుడ్డా లేకపోతే ప్లేసెసా
ఆ ఫుడ్ అండి ఫుడ్
ఫూడ్డు చికెన్ బా తింటాను చికెన్ ఫ్రైయి విత్ పప్పు కాంబినేషను
హ
ఎగ్
నేను అయి ఉమ్ ఏది ఓ సూపర్ మరి వంట ఏది బాగా చేస్తారు
నేను బాగా అంటే అన్ని బాగానే చేస్తాను బెండకాయి కర్రీ పప్పు
ఓకే ఓ సూపర్ ఓ నైస్ హుమ్ ఓకే హౌస్ వైఫ్ ఆ అండి మీరు
ఆ హౌస్ హౌస్ వైఫ్ అండి నేను
ఉమ్ మీకు పండగ్ గాలల్లో ఏ పండుగ అంటే ఇష్టమండి ఎ
నాకు ఎక్కువగా వినాయక్ చవితి అంటే ఇష్టం
ఓ ఓకే ఎందుకని
ఎందుకంటే అందరం కలిసి చేసుకుంటాము పూజలు కానివ్వండి ఆటలు పాటలు అన్ని చె చాలా బాగా కలిసి చేసుకుంటాము ఫైవ్ డేస్ పెట్ కుంటాము దేవుణ్ణి వీధిలో ఇ అ ఇ ట్లో కూడా అండి ఇంట్లో వన్ డే మాత్రమే పెట్టుకుంటాం మార్నింగ్ పూజ అంత అయిపోయినాక ఈవినింగ్ ఎత్కొంపోయి నిమజ్జం చేసేస్తాము వీధిలో అలా కాదు ఫై డేస్ అలా నైన్ డేస్ అలా పెట్ కుంటము ఈ ఫైవ్ డేస్ నైన్ డేస్ అనేది పూజలు బాగా చేసుకుంటాము ప్ర తి రోజు ఆటబపాటలతో సాగు
గా మిగతా పండుగలన్నీ మనం సూపర్ బాగుందండి బాగా చేసుకుంటున్నారు మనం ఉహు చేసుకుంటాం అందుకే అవును అందుకే స్పెషల్ గా ఉంటది వినాయక చవితి ఎప్పుడు మనకు మిగతా పండగలన్నీ ఒక్కొక్క రోజే ఉంటాయి వినాయక చవితి మాత్రం నవరాత్రిలు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు దేవుడి పూజలో దేవుడు భక్ లు ఇటు రోజు నైట్ మీక్ కూడా భోజనాలు పెడతారా అండి అక్కడ
అ చేస్తాం అన్నదానం చేస్తాం ఇక్కడ ఇంకా ఆ రోజు నుంచి అ ప్రతిష్ఠించిన రోజు నుంచి ఇంకా చేస్తనే ఉంటాం నైన్ డేస్ వరకు
అవును మాక్సిమం మేమయితే ఇంక ఇంట్లో కుక్ కూడా చెయ్యం అవునవును బాగుంటుంది ఆ
మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి సో కుకింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఉం అవునండి ఆ అందరం కలిసి వెళ్ళి తినలేము ఛాన్స్ లేదు ఆ
మేము ఇంకా మేమంట అంటే అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉంటారు కాబట్టి ఇంకా మేము ఇక్కడ ఫోర్ మెంబర్స్ అయితే పిల్లలు నేను మా వారు సో ఇంకా అపార్ట్మెంట్ అన్నమాట సో ఇంకా వెళ్లేసి ఎవ్రీ వెళ్ళకుంటే అక్కడ ఇంకా పంపిస్తారు పైకి సో ఎందుకు మళ్ళీ అదంతా అని చెప్పి ప్పేసి నలుగురం వెళ్లేసి పూజ అయిపోయాక తినేసి వచ్చ చేసే వాళ్ళం
ఫెస్టివల్ అయినా ఇంట్లో వాళ్ళతో చేసుకుంటే బాగుంటుంది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మనము హ్యాపీగా ఫీల్ అవు తము ఈ ఈ టౌన్ లో ఉండేదానికి అక్కడ పల్లెటూరు వాతావరణం చేసేద ఉండేదానికి చాలా బాగుంటుంది కదా
అవునవును కరెక్ట్
ఊ
ఇంకా అండి మరి వినాయక చవితికి ఉండ ఉండ్రాళ్ళు అవన్నీ చేస్తారా మరి ఫస్ట్
అన్ని చేస్తారండి ఉండ్రా ఆ ఉండ్రాలు చేస్తాము గుగ్గులు గనిజగడ్ హలో ఒకొక్క ఒక రోజు ఒక్కొక్క నైవేద్యము లెమన్ రైస్ పెరుగన్నము స్వీట్ పొంగలి అలా ఆయనకి ఇష్టమైనటువన్నీ ఒకొ ఒక్కొక్క రోజు ఒక ఒక విధంగా స నైవేద్యంగా సాయిస్తూ ఉంటాం అన్నమాట
అవును బాగుంటది అసలుకి దేవుడి పేరు మీద నేనైతే ఇంకా వినాయక్ చవితి వచ్చిందంటే బాగా తినేస్తాను ఇంకా అండి అంటే అంటే లడ్డూ పాట పాడారా ఎప్పుడైనా
పాడలేదు మావోల్లు
ఓకే ఓకే
వన్ లాక్ వరకు వెళ్తుంది ఇక్కడ ప్రజెంట్
ఓ మాకు సేమ్ అండి మొన్న సెవెంటీ థౌజండ్ చేంజ్ దగ్గర అయిపోయింది మేం కా అంటే మాది లేడీస్ కిట్టీ అని గర్ల్స్ అందరు కిట్టీస్ ఉంటాయ అనమాట ఇక్కడ
ఆహా ఓకే
అలా కిట్ కిట్టి వాళ్ళు పాడారు అందులో మేం పాడిన ఇప్పుడు ఆ టూ సిక్స్టీ దాకా పాడి ఇంకా ఆపేసాం వేరే వాళ్ళ ఇంట్రస్టెడ్ గా ఉన్నారు ఫ్యామిలీ మెంబెర్స్ అని ఇంకా వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసాం లేపోతే కిట్టి వాళ్ళ తీసుకోవాలన కున్నారు
ఆహా ఓకే
అదొక రకమైన ఎంజాయ్మెంట్
మేము మేము పాడాలనుకున్నాం కానీ అవునండి అవును నేను విన్నాను దాని గురించి చాలా బాగా చెప్తార అన్నా దేసి అదితేచు కుంటే ఇంట్లో అంతా బాగుంటుందని అనేసి డి
బాగుం తుంటది అవ్ను మనం బైయుసిన్నెస్ చేసే చోట వ్యవసాయం చేసే చోట చలితే చాలా మంచిదండి
ఆహా మేము ఇల్లు కట్టుకున్నాక ప్లాన్ చేస్తాం స్తున్నామండి పడాలనేసి
ఓకే కంగ్రాటస్ ఆల్ ది బెస్ట్ అండి డెఫినెట్ గా అవుతుంది
కే హ హ
హ తప్పకుండా వింటాడుదు దేవుడు కక్కటిగా అవుతుది
దానికోసం దానికోసమే వెయిట్ చేస్తా ఉన్నానండి
ఓకే అ అ అవుతది హ కొన్ని ఎదురు చూపులు హ్యాపీనెస్ న ఇస్తాయి
అవును అది ఎప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడో ఎప్పుడు కొత్త న్యూ హౌస్ కడతాం ఆ మ్యారేడేనాండి పిల్లలు టూ కిడ్స్ ఉన్నారు నాకు
ఓ ఓకే ఓకే ఇంకా అండి మీరు జనరల్ గా ఆ పండగలు అయిపోయింది వంట అయిపోయింది ఇంకా డైలీ ఏం చేస్తారండి ఇప్పుడు
ఇన్ డైలీ ఏముంది ఇంగా డైలీ ఇంకా ఇంట్లో పనులు సరిపోతయి పిల్లలు నిద్రలేయడము పిల్లలని రెడీ చేయడము వాళ్ళక్ గా లంచ్ బాక్స్ టిఫిను అన్నీ ప్రిపేర్ చేయడం ఇంట్లో వగేరా వగేరా బట్టలు మడుచుకోవడము బట్టలు ఉతు కోవడము సామాన్లు ఇల్లు ఇంకా పెట్టుకోవడము ఇట్లా పన్లు సరిపోతా ఉందానమాట మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వస్తే వాళ్ళ కు స్నాక్స్ ఆ ఎక్కువ ఎక్కువనే ఉంటుంది
ఉమ్ ఎక్కువగానే ఉంటయి మళ్ళీ షేరింగ్ ఉంటంది అట్లాగే వర్క్ ఎక్కువగానే ఉంటది ఓకే
కూడ హెల్పింగ్ ఉంటది నాకు
ఓకే
ఉమ్
మ్మ్ ఇలా జాయింట్ ఫ్యామిలీ తో ఉంటే కూడ చాలా హ్యా హ్యాపీ గుంటది మెయిన్ ఏంటంటే పిల్లలకి పెద్దల ప్రేమా వన్నీ అర్థంమవుతాయండి
తంగా
ఓవ్ మ్
మ్మ్
ఉమ్ ఇక్కడ ఉంటేనేమో ఆ పలె ఆ పెద్ద వాళ్ళకి దగ్గరలో ఉండరు వాళ్ళు బెంగ పడతారు పిల్లల మీద పిల్లలకి కూడ ఆ ప్రేమలో ఏవి సరిగ్గా అందవ్ అ గారాబం అదంతా గూడ
అవును
మ్మ్ మనమేమె అన్నిటికిీ రిస్ట్రిక్ట్ చేస్తాము వాళ్ళు ఉంటే ఏదో ఒకటి సరదాగా అన్ని చేసి పెడుతుంటారు పర్లేెదులేమ్మా ఇచ్చేయి అని కొనివ్వని సరదాగా బయటికి తీసుకెళ్ళడం వల ఉమ్ చాలా అండ్ పిల్లలు కూడా మనం ఎట్లా రెస్పెక్ట్ చేస్తున్నాము పెద్ద వాళ్ళని ప్రేమ అంతే అవును అండ్ మనం పెద్దవాళ్ళని ఎలాగ గౌరవిస్తున్నాం అనేది కూడా వాళ్ళు మనల్ని చూసి కూడా నేర్చుకుంటారండి ఇలా ఉమ్మడి కుటుంబంలో ఉండడం వల్ల ఉమ్ ఖర్చు ఎలా పెట్టాలి పొదుపు ఎలా చేసుకోవాలి ఒకరితో పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి ఇ ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా అడ్జస్ట్ అవు వాళ్లు ఇలాంటివన్నీ మనల్ని చూసి నేర్చుకుంటారు పిల్లలు
అవును మనకన్నా వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు ఉంటుంది కాబట్టి నాగరికత నాగరికత గురించి వాళ్ళ ద్వారా ఇంకా ఇంకా మంచిగా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు మా పిల్లలు కూడా అంతే వాళ్ళు నానమ్మ తాతయ్య పెంపకంలో పెరుగుతూ వచ్చారు కదా ఎలా మా ట్లాడాలి ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడుతూ ఉంటారనమాట ఇంటికొస్తే వెన్ రిలేటివ్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా మా
ఉమ్ ఓకే ఉమ్ ఇంకా మాపి పిల్లలు అ మొన్న అత్తయ్య వాళ్ళొచ్చి ఆ సర్జరీ కోసమని వచ్చారనమాట వాళ్ళు ఒక త్రీ మంత్స్ ఉండి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్తుంట టే విల్లు బాగ ఏడవడం ఇంకా ఇక్కడే ఉండండి ఇక్కడే ఉండండి అనే కానీ అక్కడ మా వ్యవసాయం ఉందనమాట ఏ మావయ చేస్ ఉంటారు ఇంకా మళ్ళీ మా మయన్ త్తయ్య అవి అప్ మావ కి ఇబ్బంది కదా వంటకి అని చెప్పేసి అత్తయ్య కూడా వెళ్ళిపోయారు మళ్ళీ వ మనమ్ మసీలోళ్ళు